హలో
ఆ ఏం చేస్తున్నారు
ఏమీ లేదు మీరు
ఏనా ఏం చేయట్లే బోర్ అయితుంది
ఉహూ తిన్నారా
న్నా మీరు
ఆ తిన్నాం
ఏం తిన్నారు
ఆ పూది పూరి పూరి
పూరియ
అ
ఏం ప్లాన్స్ ఇరోజు
ఏం లేదు నార్మల్ పోలింగ్ డే
ఓకే ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా
ప్లాన్ తీసుకున్నామన్నా డబ్బులు లేమని ఊరకే ఉన్నాం
ఓకే
మీరేం చేస్తన్నరు
సే నాది అదే పరిస్థితి ఏం చేయాలో తెలిదు
ఓ మీరే తిన్నారు
ఎలా పూరి తిన్నా పోయితాగనా
ఆ
ఇప్పు లంచం చూడాల
ఇంక తిన్లేదా
అర్థం కాట్లేదు
ఉహూ
ఇరు
ఇంకా లేదు లేట్
క ఇంకేంటి
ఉ మీరు మంగళూరు బన్ ట్రై చేసరా
లేదు మీరు
జస్ట్ రోజా ట్రాన్సెక్షన్
రాంది
బానే ఉంది స్వీట్ స్వీట్గా
ఓ ట్రై చేయచ్చ అక్కా
ఆ ట్రై చెయ్
ఇంకేంటండి కొత్తగా ఏం మూవీస్ చూశారు
ఆ ఇంకా ఏమి చూడలేదు మీరు
అదేదో మే వాపస్ ఆంగంత మూవీ హంది మూవీ చూడాల అనుకున్నా బట్ ఎక్కడ చూడాలో అర్ధం కాట్లేదు అన్ని సైట్స్ సెర్చ్ చేసా
ఇంకా అది థియేటర్స్ లోనే ఉంది కదా
ఉంది ఈన్నే నువ్ ఏమంటున్నారు క్ మూవి ఉంట
ఆ
ఇన్స్టాగ్రామ్ మొత్తం అదే ఉంది
అవును మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేసినారు
చాలా బాగుంది అని స్ చూడి ఇంకేంటండి ఏమన్నా ట్రిప్స్ ఏమన్నా ప్లాన్ చేసుంటా
అదేం ఇంక అరుణాచలమే ఒక్కొక్కరు ఒక్కొక్క డే అనుకుంటున్నాము లాస్ట్ కీ ఏద తదొ చూడాల
అ
హా
ఎంత మంది ఫైనల్
ఓ ఎయిట్ మెంబర్స్
సే అంతామ్మనా
ఏ
సేఫ్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నాము
అదే లైక్ నార్మల్ గా చూడాల ఆన్లైన్ లో రూల్స్ ఉంటాయి కదా లైక్ హౌసెస్ ఇస్తుంటారు కదా రూమ్స్ కా చూడాలి
దేనికో కాస్ట్ ప పర్సన్
అంటే మనకి గుడి దగ్గరలో కావాలంటే ఎక్కువ అవుతుంది ఒక నైట్ కి టూ థౌజండ్ అట్ల అయితది
టూ థౌసండ్
హూ
ఫుడ్
కొన్ని స్టేస్ లో వారే పెడతారు దగ్గర పెట్టరు మనమే బయట చూసుకోవాలి ఇంక అంటే వన్ టూ డేస్ అంతే కదా అడ్జస్ట్ కవాలి వాల్
బడ్జెట్ ఒక ఫోర్ టు సిక్స్ కే ఫద ఫోర్
ఆ పడుతుంది
అరుణాచలం ఒకటేనా సరౌండింగ్స్ రమన పోదామా
ఒకవేళ టైం లేక ముందే వెళ్ళి ఇంకా టైం మిగిలితే అట్లా వేరే పక్కన చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చూసాము అని
ఆ గిరి ప్రదక్షిణ చేసి గుడికిపోయి ఇంకా టైం ఉంటే చుట్టుపక్కల చూస్ కొచు
ఎప్పుడు స్టార్ట్ అయిదాం అనుకునావ్
తర్సడేనో ఫ్రైడెనో
అంటే ఇప్పుడు నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్
ఆ నైట్ స్టార్ట్ అయితే అర్లీ మార్నింగ్ దిగుతామ ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షణలో లైక్ సన్ రాకముందే చేసుకుంటే పక్క అక్కడేమో వానలు అంటున్నారు చూడాల ఏమయితుందో ఏమో
ఇక్కడ కూడా అలానే అనుకో
ఉమ్
పట్టా చూగా
ఉమ్
ఇంట్లో పర్మిషన్ అడిగిందా
ఆ ఇంట్లో అడిగినాం ఓకే వెళ్ళన్నారు అదే ఇప్పుడు ఇంట్లోంకి చెల్లి ఒప్పుకుంటే ఇది ఎప్పు పోయేది క్యాన్సల్ అవుతుందేమో అని నా బాధ అడిగినవేంటనే ఒపేసుకునారా
అంటే ఏం క్వశ్చన్స్ అడగరు కదా ఎందుకు ఇప్పుడు ఏమని
ఆహా ఎవరెవరూ సరే పోవలేకే
ఎన్ని డేస్ టూ డేస్ డిగ్రీలో కూడా
ఒక ట్రిప్కు వెళ్ళాలి అన్నప్పుడు ఓకే అన్నారు లాస్ట్గా కి ఆ ట్రిపే క్యాన్సిల్ అయింది
ఆ దాంట్లో డ్రోన్ కూడా ఉండాలి
ఆ నే
ఇద్దరు మీరు కూడా రావచ్చు అని చెప్పి చెప్పారు ప్లాన్ చేస్తాం చేస్తామ అని చెప్పి లాస్ట్ క్యాన్సిల్ అయింది ఎన్ని మాటలు చేపరు అడ్రెస్పోన్ ఇంట్లో ఓపించిచినం ఈసరి
అవ్ను
అయితే ఇంకా అట్లాంటివ్ అటు పోకూడదు
ఓ మీకు ఇంకా కాఫ్ తగ్గలేదా
పడతాదిపై టాబ్లేట్స్ వాడట్లే కద
ఉమ్
బట్ బెటర్ ఫూర్ డేస్ టక్ పోయి
ఉ
ఏమో ఇంట్లో వాళ్ళు బ్లడ్ టెస్ట్ తెప్పించుకుంటున్నారు నెక్స్ట్ వీక్ అలా పోచ్
హూ ఎప్పుడు మళ నెక్స్ట్ వీకా అయితే ఇంటికి వెళ్ళాలి
ఇంటింటికాలనా ఇక్కడ చేేల్కున్నామా నా ఇంకా
చెప్పాలి
ఎన్నిటస్ అని ప్లాన్ మార్ణచ
ఒక టూ త్రీ డేస్ ఉంటే
అందరూ ఒప్పుని ఉంటారు నా పార్టీ
సండేలోపు వచ్చేసేది మళ్ళి రెస్ట్ కావాలి కదా
సండే మార్నింగ్ అలా దిగితే సండే మటం నుంచి తీసుకోచ్చ ఎన్ని ప్లేసెస్ అంటున్నావు అరుణాచల్
అసలు ఏమి అనుకోలేదు అరుణాచలం ఒకటే అనుకున్నాం అసకితే టైమ్ షెడ్యూల్ కుదుర్తే అట్ల వెల్లేద్
పాండిచర్రి
మీరు ఎక్కడికి పోతున్నరు ఏమన్నా
అంతా కాలేజ్ అంతా అయిపోయినంక కజిన్స్ అందరూ గోకర్ నా ప్లాట్ ప్రేస్
ఊహు
అదే నడుస్తాంది పలాని ఏం జరుగుతుంది ట్రైన్ లో వెళ్దాం అంటున్నాము ట్రైన్ అంటే వన్ మంత్ ఉంద టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా
ఉ
చూసుకోవాలా ఏంటికి ఎప్పుడు
ఇంకా
సొప్పాలి మీకీ బాయ్ ఫ్రెండ్స్ ఎవర్ లేరా
ఆహా
సర్లేండి చెప్పండి స్టోరీ
ఏవి
బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా అని అడిగా
ఆహాలే
వొద్దా
ఉ నిన్న మీ ఫ్రెండ్ ఎవరో గురించి చెప్తుంటీ
ఆ వేస్ట్ పెళ్ళాం
ఆఓ
అంటే ఉంటాడు ఫోన్ చేస్తడు కొచ్చేసేపు జ్ఞానం ప్రసాదిస్తాడు తర్వాత వాళ్ళ నాతో తె
ఓకే
అట్ ఇ మాకే ఫ్రెండ్స్ కంటే ఎక్కువ వేరే వాళ్ళు ఎవరు ఇంపార్టెంట్ అన్నట్ అండి ఎవరు కాల్ చేసిన బి జస్
ఉహుమ్ ఎవరా ఫ్రెండ్
అడుగితే నే జాబ్ కోసం మాట్లాడుతున్నాను అనేసి అంటున్నాడు
ఓకే సరే మరి మళ్ళీ చేస్తా
బాయ్
బాయ్